ఆల్ డైరెక్ట్ రింగిం అనేం పల్లేదు హ్
అవునా
హలో
వినిపిస్తుందా
ఆ మీ కాల్ డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది. రింగింగ్ కాని ఏం వినబడలే.
అవునా అంటే నేను పులన్ హ్ చెన్ చేతిలో ఫోన్ ఉండే సో త్వరగా లిఫ్ట్ చేసా అన్నమాట
ఇది కొంచెం ఇది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీ కల్
డిస్ట్రిబెన్సింగ ఉందా మీకు
మం
ఇప్పుడు ఓకేనా అండీ.
పడింది. మాళ్ళ ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది.
ఇప్పుడు ఓకేనా అండి.
నాకు లోపు వినబడుతున్నది.
చెప్పండి. ఎలా ఉన్నారు.
ఆ ఓకే బాగున్నాం. మీరు
బాగున్నానండి. తీన్నారా హలో హలో వినిపిస్తుందా మీకు
వినపడుతుందా
ఆ నాకు వినిపడుతుందండి మీకు వినిపిస్తుంద
ఆ ఇప్పుడు వినబడుతుంది ఇంతక ముందు కొంచెం ప్రాబ్లం ఉండే సరిగా వినబడలే హలో
హలో
ఆ హలో ఇప్పుడు వినబడుతుందా
ఆ వినపడుతుందండి మీ హాబీస్ తిండి
మ బుక్స్ అప్పుడు అప్పుడు బుక్స్ చదువుతాను
అంటే ఏ టైప్ బుక్స్ చదువుతారండి
నోరూరి నోరూర్ కొంచెం హారర్ స్టోరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ
హారర్ స్టోరీస్ అడుగుతా చెప్ ఎవర్ మూవీస్ చూస్తారా
మ్మ్ హమారా జూస్ కూడా చేస్తాను కాకపోతే ఒక్కదాన్నే చూ ాలే భయం ఎవరండి దే చూస్తా
హారర్ మూవీస్ అంటే ఇష్టం గాని ఒక్కటీ చూడాలంటే భయం
హా డే టైమ్ లో చూస్తా నైట్ టైమ్ లోనే ఒక్కదాన్ని అంటే కొంచెం భయం అండి త్రూ
ఓ ఇప్పు ఆ
మీ హాబీస్ ఏంటి
నా హాబీస్ వచ్చేసి మ్యూజిక్ వింటా బుక్స్ చదువుతా కానీ హర్రర్ కాదు లవ్ స్టోరీ బుక్స్ చదువుతా నేను
మ్మ్ హు
మ్మ్ హరర్ మూవీస్ ఇస్ష్టం కాకపోతే మీ మీ మీ బాపతి ఎవరన్నా ఉంటే నేను చూస్తా ఎలోన్ గా డేర్ చేయను మార్నింగ్ టైమ్ అయితే డేర్ చేస్తా కానీ నైట్ టైమ్స్ అసలు చూడను
ఆది నైట్ టైమ్ చూడాలి అంటే భయమయితది
నైట్ టైమ్ చూస్నంక ఇకా ఉండకాడి నుంచి వెళ్ళలేను అది పో ప్రాబ్లమ్ అట్లా సో మోస్ట్లీ నైట్ ప్రిఫర్ చేయను మార్నింగ్ అయితే ఉక్కదాని అయినా పర్లేదు చూసేస్తా
మ్మ్ ఆ ఇట్లాటివి నైట్ దూస్తేనే థ్రిల్ ఉన్ ఉందిగద.
ఆ నైట్ ఎవరనా, ఉన్నార అనుకోండి, లైక్. మ అన్నయగానీ. లె లేకపోతే, మా మమ్మీ డాడీ ఎవరన్నా, లేదా మా చెల్లి ఎవరన్నా, గాని. మంచిగా చూస్తా, లే. ఊ అంటే ఇంకా, సైలెంట్, అన్ని, కటన్స్ అవన్నీ, క్లోజ్ చేసి, రూమ్ అంతా, డార్క్ జెసి, జుస్తాం, ఆరర్ మూవీస్, మేము.
సారీ.
మనం అట్లా, చూడలేం, సింగిల్ గా.
అసలు లైట్లు, ఆఫ్ ఆఫ్ అవుతే, ఇంట్లో అవుపడను కూడా, అవుపడను నేనైతే. గేమ్స్ ఏమన్న, ఆడతారా.
సే అంటే. ఫోన్ లో ఆడతారా, లేకపోతే, లైవ్ లో ఆడతారా.
ఫోన్ లోనే ఆడుతాం, లైవ్ లో, లైవ్ లో తక్కువ చాలా.
ఫిజికల్ గేమ్స్ ఏం ఆడారా, షటిల్, లేదంటే, చిన్నీపాటి గేమ్స్ ఉంటాయిగా, టేబుల్ టెన్నిస్.
లాండాకు.
ఓకే.
లేదు ఎఫు కి ఫస్ట్ టైమ్ గాదు. మా పాప తోటే, ఐపోతాది, డే అంతా మా. బస్త నూన అయితే స్కూల్ నుంచి వొచ్చేస్తుది, రాగానే ఆమెకు, ప్రేషఫ్ జెపించి, ఫుడ్ పెట్టి, కొసేపు పడుకోబెట్టి, మళ్ళ ఇ. మవార్నింగ్ వరకు ఏదో ఒకటి స్నాక్స్ చేయడం, మళ్ళా నైట్ డిన్నర్, ఇదే అయిపోతుంది, డే మొత్తం, రొటీన్.
అ
టైమే ఉండట్లే అసలు ఏదన్నా, నార్మల్గా ఏదన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దామన్నా, కూడా, అంత ట్రస్టడ్ అనిపించట్లే, అంత వాళ్ళు, మనీ పే చేయమని అంటున్నారు, అంత నచ్చట్లే. ఐటి కాలజ్ అ. వద్దాం అంటే, మా పాప, మా పాప ఉంద అని, చెప్పేసి ఆగుతున్నాం.
ఉహు. గ్రాజ్యువెషన్, అయిపోయిందా.
అది. బిఎస్ సి కాల్ఫీ.
బీఎస్సి.
బిఎస్సి, అయిపోయిది.
అంటే, ఏ స్పెసిఫికేషన్ ఏంటండి, బీఎస్సిలో.
ఎ.
అంటే కంప్యూటర్ సైన్స లేకపోతే
నాస్న బవి
నర్సిగ్
హ
ఆ నర్సింగ్ జాబ్ ఫ్రమ్ మీమ్ ఏం దొరుకుతాయంండి
అ అంటే అది కాదు నర్సింగ్ క్వాలిఫికేషన్ కాకపోతున్నా నార్మల్ క్వాలిఫికేషన్ ఇంటర్తో నార్మల్ డేటా కలెక్షన్ అలాంటివి ఉంటాయి కదా
ఆ ఓకే ఓకే ఓకే
హ అలా
సో జాబ్ ట్రయల్స్ లో ఉన్న అన్నమాట
మీరు ఇంట్లోనేనా
నేను ఆ చెప్పనమ అయితే ఇంట్లోనే అండి
మీ అంటే మీ క్వాలిఫికేషన్ ఏ ఏంటో
నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను పీజీ చేస్తా పీజీ చేస్తుండే ఎంఎస్ సి ఫిజిక్స్ ఆ కాకపోతే బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంకా క్లియర్ అవ్వాలి కాలేజ్ కళ్ళాల సరికా క్లియర్ చర్యలే ఈ టన్నా నేను
అ పూ ట్రాస్మ్ హ ఎ మో
యాక్చువల్గా నాకు బిజినెస్ మీద ఐడియాస్ ఉన్నాయంండి సో ఇంకా నేను ఏ ఏ జాబ్స్ ట్రయల్ చేయట్లేదు దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను
ఓకే జ ఇంట్రెస్ట్ చిన్నా
బిజినెసెస్ మ బాగా ఇంటంట్రెస్ట్ ఎక్కువ చూస్తున్నా ఏ బిజినెస్ పాటలని ఏదో ఒకటి పెట్టాలి ఈ ఇయర్ ఆయన
బస్ అయితే ఇంకొకరు డిపెండ్ కాకుండా ఉండొచ్చు బెటర్
ఆ లేసమ అనుకోండి
మది వాళ్ళే ఇలా చేసుకోవచ్చు దానివల్ల
ఉమ్ టైమింగ్స్ పర్టికు్యలర్ టైమింగ్స్ ఉండవు బిజినెస్ అయితే
ఉమ్ స్ట్రెస్ ఉండదు అంత అంత స్ట్రెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఉమ్ చెందండి
ఉమ్ లుకింగ్ రాత ఉమ్ అంతోష్ట థెసాన్
ఉమ్ మీకుకు ఏం ఇంంట్రస్ట్
రంట భాయిష్టష్టం ఆది చేయాడం
కుకింగ్ అంటేనా ఏది బాగా కుక్ చేస్తారంండి
నేను ఎ ఎగ్ ఎగ్గు ఎగ్ చికెన్ బాల ఇస్తా
అయ్తే చికెన్ బగాచేస్థారా అంటే ఏంటిది చికెన్ గ్రేవయా ఫ్రైయా
చికెన్ గ్రేవీ చికెన్ చికెన్
చికెన్ గ్రేవయా కాంబనేషన్నయం సార్ చికన్ గ్రవీ త పాతయా లేకపోతే
చపాతి రైస్ రెండు వస్తాము అంటే నేను చపాత ఎక్కువ తింటాను మా హస్బెండ్ రైస్ తింటారు
ఓ
అ చాలా బాగుంటది
ఏం బాగుంటందండి
చపాతి చాలా బాగుంటది చికెన్ కి చపాతి పూరి చాలా బెస్ట్ కాంబినేషన్
ఉమ్ హమ్ ఎగ్గైతే
మీ
అ
ఉమ్
ఉమ్ నక్ ఎకువా బగారా రైస్ చికెన్ లేకపోతే బాగరా రైస్ మటన్
ఉమ్ తెలంగాణటనిం బగా హరైస్ మట రోయాలు
హు హు హ్మ్
ఓకే అండి సరే
ఓకే